ఆ హాయ్ అండి
హాయ్ అండి ఆ బాగున్నామండి మీరే ట్లా ఉన్నారు
బాగున్నామండీ నా సైన్ నుంచి ఏమైనా గాలి సౌండ్ వస్తుందా
అహ ఏం లేదండి బాగుంది ఏం రాట్లేదు నార్మల్ గానే ఉంది
ఆ అదే పైన కూర్చున్నానా మీకేమైన గాలి వస్తుందేమో సౌండ్ అని జెప్
లేదు లేదు నార్మల్ గానే ఒస్తుందండి ఏం లేదండి నాకి నార్ మళ్ళి ఊరుకట్లాగ ఊరికే ఆ ఊరికే అట్లా కూర్చున్నానండి ఏం లేదు నార్మల్గా అంతే
నేన్ కూడ సేమ్ అండి ఏం లేదు నార్మల్గా కూర్చున్నా పైన అలాగ
ఆ ఏం పని లేదు ఏం లేదు ఆ
త్రుంటి గదా నైట్ వన్ ఓ క్లాక్ కి కాల్ చేసినాడు ఫ్రెన్ నంబర్ నుంచి నేను ఏంట్రా ఎవర్రా ఈ టైమ్ లో ఫోన్ చెప్పి చూస్తే నా తమ్ముడు, అంటే వాళ్ళ ఫ్రెండ్ నుంచి అంటే ఇగ సేఫ్ ఉన్. నెంబరు ఏం రా అంటే, నా దాంట్లో నెంబర్ చ్చి నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది. దీ ఎప్పుడు పోదాం ఊరికీ అని అడుగుతున్నాడు ఆ టైం లో కాల్ జేసి నేను ఈవినింగ్ కాల్ జేసా వాడికి ఫైవ్ ఓ క్లాక్ కి కాల్ చేసి ఏం ర ఇప్పుడు పోదాంబ్రా అంటే, అ ఆ పోదాంలే ఆ మళ్ళీ ఫోన్ చేస్తా అన్నడు. సర్లే నైట్ ఫోన్ జెయ్యి ఏ మాట అనేసి అని చెప్పా, నైట్ అంటే ఏ తొమ్మిదో ఎనిమిదో అను. ఉంటారు కదా వాడు వంటి గంటకు ఫోన్ చేసినాడు అయ్యో ఫోన్ చేసి అవ్ ఎట్లా పోదామ్మే అని అడుగుతున్నాడా ఏ టైమ్ ఎంతరా ఏందిరా ని పంచాయతీ అంటే ఇటు నుంచి పోలే అటి నుంచి పోలే నాకు తెలియ చెప్పు అన్నాడా చెప్పినా సర్లే అని చెప్పసి సర్లే నిన్ పోతలే మేము ఎట్లానో అట్లా నేను ప్రాజెక్ట్ చేసుకోవాల పోవాల ఇంటికి అన్నాడు కాలేజ్కి పోాల అంటే కాలేజ్కి ఇప్పుడే లెద్ ట్ంటీ నైన్త్ ఓపెన్ అంతలోప్పు ప్రాజెట్ చేసుకోవాల నిను అన్నాడు సరే లేరా అనేసి అన్న మళ్ళా నాకు పెట్టేసిన ఫోను పోతాడులే ఎట్లైనా ఆటి నుంచైయినా ఇటు నుంచైనా పోతాడులే అనుకున్నా మళ్ళా క ప్పటికో ఆలోచనలు నాకు అయ్యో ఎట్లా పోతాడెమో వీడు ఫస్ స్ట్ టైం కదా ఇటునుండి పోయేది తెలుస్తుందో తెలియదో అని మళ్ళ ఫోన్ చేసినా ఫోన్ చేసి చెప్పినా బా బు ఉంటావేమో ఉండు నేను బస్సు బుక్ చేస్తాను సీట్స్ ఉండవు నాడిపో కల్ అంటే పోదాం లే ఇంటికి అన్న లేదులెమ్ నిన్ పోత్ తం గాని అన్నాడు తిన్నావ అంటే లేదు తినలేదు అన్నాడు
ఆ
సరేలేరా అని చెప్పేసి నేను పెట్టేస్తే ఇంగ సరే చూస్తా లే మార్నింగ్ కి మార్నిగ్ బుక్ చేస్తాలే అనేసాన్నాను సర్లే వే మార్నింగ్ పోతాలే అన్నాడు వాడు కూడా నార్మల్ బర్కింగ్ ఏమొద్దు పోతాలే అన్నాడు
అవున్లే
అఇందా మళ్ళా సర్లే అని చెప్పేసి ఇంగ నా ఫ్రిండ్ పడుకో ఎందుకు డిస్టాబెన్స్ అని నిను సైలెంట్ లోకేసేసి పడుకున్నా అనమాట రెండు సార్లు ఫోన్ చేసినాడు టూ థర్టీ కి నేను చూసుకోనిలే వన్ ఓ క్లాక్ నుంచి మళీ టూ థర్టీ కి కాల్ చేసినాడా చూసుకోలేదు మట్ నా ఫ్రెండ్ దానికి ఫోన్ చేసినాడు మా నాన్ననేం పడుతది అనమాట ట్రూ కలర్లో వాడి నెము ఆ పిల్లనిద్దరలో ఎ మీ మీ నాన్న ఫో న్నాడు్రా అని చెప్పేసి చెప్పింది మా ననా నా అని చూస్తే నా తమ్ముడి నెంబర్ వస్తుంది ఓకే అని చెప్ ప్పేసి ఇంగ రీచార్జ్ చేసినా అనమాట రీచార్జ్ చేసి పడుకున్నా ఇంగ నేను ఆ తర్వాత చూస్తే మళ్ళీ ఆ తీసుకొని మళ్ళీ ఫోన్ చేస్తే కిందికి రమ్మీ హాస్టల్ దగ్గరున్నను అన్ న్నాడు నేను ఎందు లగేజ్ ఇస్తా అన్నావ్ కదా ఇద్దువ్ పోతంటే వద్దని అన్నాడు పెద్దలాగే్ ఏం లే బబ బాస్లు అమ్మా అన్ని ఊరిగాయి కారంపూడి పెట్టించిన బాక్సులు తెస్తాలే అంటే ఒచ్చినలే రా ఇద్దువు రా అన్నాడు సర్లే అన్ని బ్యాగుల గబగబనిద్దుర మొహంతో లేసి అన్ని వేసుకొని పోతినమ్మా పోతే ఏమి ఇంతసేప ఆమ్మి వచ్చేది కిందికి అంటాడు టే ఎతుక్కొని ఇయ్యోద్ద నిను బ్యాగ్లోకి
అదే కదా సడన్గోచ్చిందే సడన్గా మళ్ళా ఇంకా అప్పుడప్పుడు పెట్టించిందే ఎక్కువ ఇంగ
మ్ అది నైట్ లో నిద్రలో ఫుల్గా ఉన్నాను అట్లా లేప్ అంటాడు సర్లేని చెప్పేసి ఇంగ్ పోయినా అనమాట పోతే ఏం రా కోచ్చిర్రు అంటే ఇడ టిఫిన్ ఉంటుంది అంటే వచ్చింటి ఇడ క్లిజ్ చేసిన్నారు ఇంగ ఎట్లో వచ్చిన కదా దగ్గర ఒస్తిని ఇటికి అంటాడు అ సర్లే పో ఇంగ పో ఏమీ ఇంతేనా ఉండే లగేజ్ నేన్ చాలా ఉంటుంది అకుంటిని అంటే ఇంగ నేను ఏమేసియలే వాడికి హస్టల్ అంతా బాగలకొట్టిళ్లే వాడికింగనిను
అదే కదా
ఏ సర్లే అని చెప్పి వెళ్ళలిపోయినాడు సెర్లే అని మార్నింగ్ అయిట్ ఎయిట్ టెన్ కేమొ కాల్ చేస్తే ఏం చేస్తున్నాంవ్ అంటే పడుకున్నామ్మి అన్నాడా ఏం రా పోతా అంటంటివి కదా అంటే ఇగ నువ్ వస్తా అంటివి కదా ఇంగ ఆగిపోత నేను అంటాడు నా మీదకేస్తున్నాడు మళ్ళీ నేను అడ్రస్ అంతా చెప్పినా యాడికిపోతే బసెస్ ఉంటాయి అని చెప్పినా పోతాడేమొ అనుకుని ఫోన్ చేస్తె పడుకున్నా న్నాడు నా మీద కేస్తన్నాాడు మరి అట్లా చేస్తాడమ్మ నా తమ్ముడు
ఈ తమ్ముళ్లే అందమ్మా ఒక్క వినరు
ఆ నా మీరు ఎప్పుడు వర్క్ ఉండేది వాడికి పోల అనుకుంటే పోలే కదా అట్లా చేస్తాడ అంతా బాగా నాకైతే నాకు భయం వేస్తుంది ఆ నాకు భయం వేస్తుంది నా తమ్ముడు ఎట్లా బ్రతుకుతాడా ఏ ఏమి తెలియ విడికి అని నిన్న వల్ల ఫ్రెండ్ వెళ్ళాడట వూరికి బైక్ లో వెళ్ళాడంట వాడు పోయిండొచ్చు కదా ఇ యప్ప సారు అ లేదు నేను వేరే షాప్ కి పోయింటిన లాగేజ్ తీసుకోపోలేదు వాడు అట్లీ వెళ్లిపోయినాడు అంటడు
ఏమోలేండి మీరు పోలని అది రాసు పెట్టుంది ఆ పొయ్యి మంచికి తినేసి రాడం ఉన్నండు రోజులు మంచి తింటే సరిపోతాది
వాళ్ళు అసలే ఏం తిండు తిడు నైట్ అంత జాగర చేస్తారు పొగులంతా పడుకుంటాడు మళ్ళ అంత తడు అంటాడు అనమాట చూడమ్మా మన వాడి ముందర ఏం మాట్లాడు నాకు ఫోన్ చేసి చూడమ్మా వాడు తినడు ఏం చెయడు ఏందు కొంచెం తింటడు వెళ్ళిపోతాడు మళ్ళీ నైట్ ఎంత కు పదింట పది గంటలకు వస్తాడు పదకొండుకు వస్తడు ఫోన్ చూసుకుంటా కూర్చుంటాడు సిరీస్ డ్రామాలు అంతా సినిమాలు అట్లయితే ఎట్లమ్ వా అయేది ఏమో లేమో నేనేమో చెప్తే మీ అమ్మకు నిష్టూరం అయిపోతాను మీ ఇ ఏం అన చేసుకో పోండి అంటాడు మా నాన్న
చెప్పేది అంతా చెప్పేసి
నేను వచ్చేసి ఇంట్లో ఉండేది వాటి వాడికి చెప్పచ్చుడైరెట్ గా నాకు ఎన్న ఫోన్ చేసి చెప్పాల ఆడో ఉండ దా నేను మళ్ళీ కంటి ముందుర ప్రేమ లేనట్టు యాక్ట్ చేస్తారు అన్ని ప్రేమ ఉంటది
అదే కదా సేమ్ అండి మా ఇంట్లో కాని సేమ్ ఇది
అట్లా అంట అట్లా చేస్తారంట
ఆ మరి రేపు రేపు వెళ్తున్నరండి
ఆ రేపు అర్లీ మార్నింగి ఆ మధ్యానం వెళ్దాం అంటే వద్దన్నాడు మార్నింగ్ ఉంటేం చూడు ప్రొదుననే వెళ్ళిపోతాం కదా అన్నాడు నేను ఎట్లా బాబు నాకు స్టాప్ దూరం ఉంటది కదా అంటే నేను వస్తాలేేమ నేను పిలుచుకొచ్చుకుంటా గాని అన్నాడు సర్లే పడుకొని ఇంకా చేసేసి మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి ఉంది ఇటీ నుంచి కొంచెం లాంగ్ అనమాట ఇ నుంచి అడిగి పోయి మళ్ళీ అ బస్ దొరుకుతుంది ఇంకా అట నుంచి వెళ్ళపోయది అయితే టెన్ ఓ క్లాక్ అంత అలి పోతాము ఊరికి మధ్యాహ్నం ఎక్కినం అనుకో రెండున్నర నుంచి మేము పోయిలోపల ఎనిమిది అవుతుంది ఇంటికి
ఆ రోజు అంతా వేస్ట్లేండి ఊర్కనే
వాడు సర్లే ప్రొదునే పోదాంలే పిలిచిపోతాన్నాడు
ఎట్లా ఇట్లా ఊరికనే పొద్దున్నే పో అంటే పొద్దునమ్న్న ఎర్లీ మార్నింగ్ ఎక్కితే మళ్ళీ పొద్దున్నకే తారు కాబట్టి సరిపోతుది ఆ రోజు అంతా ఉన్నట్టు అన్నా ఉండది అంతా
ఏంటండి
చెప్పాలండి మీరే అబా ఇంకా ఇంకా ఎక్కువలేంది మాటమింద నిలబడితే బారీగా ఉంటది అసలు ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయండి మా తమ్ముకి ఇంకా అయిపోయా ఫోన్ ఫోన్ ఫోన్ ఫోన్ చాలు ఇంకా మనకు అది ఒక్కటి ఉండే
ఉ అదే కదా ఎప్పుడా ఫోన్లు అండి ఆ ఫ్రీ ఫైర్లు పబ్జీలు ఇంక నాకయితే అవును నా
ఆ పబ్జి పబ్జి జోలికి పోలేదు కానీ ఇంతవరకు ఫ్రీ ఫైర్ ఆ సౌండ్ సౌండ్ మళ్ళా మొన్న ఏందో ఏదో దానికి పంపిలేదని చెప్పి ఎయిర్పోర్ట్ కొనిచ్చుకున్నాడు ఇంక అవి పెట్టుకోని అమ్మ దూరిపోతారు గుడ్డి చవుడు అన్నీ వస్తాయండి దీని వల్ల
ఏందోనండి నాకైతే కోపం వస్తుంది అసలు కొంచము ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ బాగా అన్ని షేర్ చేసుకుంటుండే బాగా మాట్లాడుతుండే ఇప్పుడు చాలా ఇది డీసెంట్ అయిపోయాడు ఇడు అసలు మాట్లాడు మనుషుల్లో కలవడు భయం వేస్తుంది నాకు వాన్ని చూస్తే నిన్న నైట్ నా ఫ్రెండ్ అదె నేను నా ఫ్రెండ్ ఇద్దరం కిందికెళ్ళమా అదో ఆ పిల్లనే నా ఫ్రెండ్ అని నేమ్ చెప్పానా నేమ్ చెప్తే ఆ నాకు తెలుసులే అక్క అఅక్కదానికే నేనిప్పుడు ఫోన్ చేసింది నేను అంటాడు
ఆ
హ్హ్ హ్హ్ హ్హ్ సర్లేప్ప అదన్నా నోర్ తెర్సి మాట్లాడాడులే అన్కుంటి నేను మళ్లా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళే నాకు ఓన్ బ్రదర్స్ లాగా ఫీల్ అయి అలా చేస్తారు అనమాట అంత క్లోస్ ఉంటారు నాతొ బట్ నా సొంత తమ్ముడు మాత్రం అట్లుండడు
అదే కదా వాళ్ళకి ఇప్పుడు తెలియదులేండి ఒకానొక టైం వచ్చినప్పుడు తెలుస్తది ఈ తమ్ముళ్ళకందరికి అప్పుడే తెలుస్తది
అదే కద నేను మొన్న కోప్పుడి ఫోన్ కట్ చేసిన రెండుసార్ ఫోన్ కట్ చేసినా మళ్ళా ఏమి అని కూడా ఫోన్ చెయ్యడు తెలుసా వాడు
నాదే కదాన్నేను నేను కూడా ఇక్కడమ్మా అప్పుడు పీజీ లో ఉన్నప్పుడు కూడా అంతే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయనే చేయడు నాకు మెంటల్ వస్తది ఇంకా
అ బలే అద్వాన్నం లేండి ఈ పిల్లోలయితే నా మళ్ళీ ప్రేమ ఉం లేదా అంటే ప్రేమ చాలా ఉంటది బట్
ఆ అదే కదా సేమండి సేమండి సేమ్
మళ్ళీ మా పిన్ని కొడుకున్నాడు చిన్నోడు వాడైతే చేస్తాడు ఫోన్స్ చేస్తాడు వీడియో కాల్స్ చేస్తాడు గుర్తొచ్చినప్పుడల్లా చేసేస్తాడు
ఆ
నా తమ్ముడు అయితే డబ్బులు అవసరమైనప్పుడు మెసేజ్ చేస్తాడు ఏం రా ఎంత కావాలన్న ఫస్ట్ నా పేరు పెట్టి ఇంక మెసేజ్ చేస్తాడు ఆ ఏమప్ప ఎంతగావాల అంటే కొట్టు ఫోన్ పే అని ఇంక మెసేజ్ పెడతాడు రెండు వందలు యాభై వంద కొట్టు మే అంటాడు ఇంగ అంతే అక్క అని మాత్రం పిలచడు అన్మాట ఇంకా
అ మా తమ్ముడు అక్కా అని పిలుస్తాడండి
ఉ నను అస్సలు పిలువడు వాడు చి నా పేరు నా పేరు తోనే పిలుస్తడు అనమాట అంటే నిక్ నేమ్ ఉంది దాంతోనే పిలుస్తా ఉంటాడు ఉమ్ అంటే ఆ బ్రదర్స్ అంతా యూనివర్సల్ రూల్ అనమాట అది సేమ్ ఒక లాగనే యాక్ట్ చేస్తారు ఆ అదే కదా
అట్లా ఇంకేంటండి ఈరోజు లంచ్ ఏం చేసిండారు లంచ్
అయ్యో లంచ్ గురించి వద్దులెండి నిన్న ఎంతో ఆశతో సాంబార్ చేస్తానని పోతే కిందికి పప్పు చేసినా అది పప్పా లేకపోతే ఏందో అర్ గ్రీన్ గుంది దాంట్లోకి బీరకాయ వలు అన్నీ ఎందేదో ఎసినారు అసలు తిన బుద్ధే కాలే తెలుసా అసలు గలీజు ఉంది నిన్న నిన్న మార్నింగ్ తినలేదు ఆఫ్టర్ నైట్ కి కలరైస్ చేసి రండి ఏదో మసాలా రైస్ లా చేసి చికెన్ చేసారు నైట్ రైస్ బాగుండే
అవును అవునులేండి
సరిగ్గా ఉడకదమో అనేసి కొంచంమే పెట్టుకొచ్చుకున్న మళ్ళీ ఆకలైంది
అయ్యో అట్ల బాగున్నప్పుడే మనం తక్కువ పెట్ కొని వచ్చింటం చూడండి
సరే అండి మరి బాయ్
బాయ్ అండి బాయ్